నమస్కారం
నమస్కారం అండి మీరు ఈ మధ్య ఏ
దూరందర చూస్తున్న అండి
దు నా అండి నండి మీరు కామెడీ సినిమా చందిస్తమా యాసన్ స
కామెడీ మూవీస్ ఏ ఈ మధ్య అచ్చిగిరి అనీ మంచి సినిమా ఉంది కదా అది ఒకటి చూసాను.
హ్మ్ జీరోమి బదేస్ని
ఇష్ట మనిషి అంటే సింహ మొత్తం ఇష్టమై వాటో డబ్బులు లేకుండా గోవా ఎళ్తారు కదా అక్కారు వాళ్ళు నీకు
నాతో నాది అలు ఫోన్ పడత్తర్
ఫోన్లు బడేసేద
అవునండి
హ్మ్ అవును ఫోన్లన్నీ పడేసి ట్రిప్కి వెళ్తరు కదా
అవునవును
ఇప్పుడు నువ్వు ఎప్పుడు ట్రై చేలేదా
దయచేద్ద వీలవ్ అండి
వీలెందుకు గాదు ఒకసారి ఫోన్లన్ని పడేయి ట్రై చేయ్
అది అవ్వదండి
అయితే మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటా ఉంటది
మీరు డైల్ చేసింరా ఎపుడైనా
ఆ మేము ట్రై చేసాము ఆ చె చేసామండి బ్యాలెన్స్ లేకుండా సంవత్సరాల నుంచి ఉంటున్నాము
మ్యాలెన్స్ అది వే విజమ్ అం ఇది విక్స్ అది వేరే విసం అండి
ఆ అయితే మీరు రీచార్జ్ లేక ఎన్ని రోజలు ఉన్నారండి టోటల్ గా
హాట్స్పాట్ ఐ ఈ నాను ఇన్ సెలల్ వీక్
ఆ హాట్స్పాట్ అవి నేను ఎవరిని అడగను వాళ్ళు ఆన్ చేస్తే నేను వాడుకుంటాను లేదంటే సైలెంట్గా ఉంటాను
ఉ
మీరు
నే అడుగుతానండి అడుతేనే అది అర్థమయేది లేదు
అడి అమ్మ అడిగితే అన్నామ్ అమ్మ అయినా అన్నం బెట్టాదంటారా
అవునండి
ఆ అంటే మీరు దురంధర్ సినిమా చూడలేదా
చూడలేదండి
ఇంటే మీరు ఒక ఇండియన్ నైట్ ని కూడా దురంధర్ సినిమా ఇంకా చూడకపోవడం
మీరు జిదిసి మరో బాధ వేసిన సీన్ ఏంటి అండి
ఏ లాక్ లో అక్కడ లేయిక్ ఆ గోవా బీచ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా
హు
దాన్ తర్వాత ఆడ ఫ్రెండ్ ఫోన్ ఎత్తి లాస్ట్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని పోతాడు కదా
అవును
వేగం
నాది బాగా దిసింది ఇంపాల్ యంచు చెప్పకుడా చ్చి వచన్ మీరు ఎపుడైనా డబ్బులు లేకుండా టిప్ అయినా ఏతే అన్ లేవండి
ఆ ఇల్లు అంతే ఒకసారి దీపావళి ఇంటికి వెళ్ళాను అలాగనే మాపూలెన్స్ ఇచ్చారు డబ్బులు అన్ని కాకపోతే మళ్ళీ వాళ్ళాయ్ వాళ్ళకు ఇచ్చేసాను లాస్ట్ కి
ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది
ఎక్స్పీరియన్స్ ఏముంది అదే మళ్ళీ వాళ్ళకి ఇయ్యకపోతే ఎక్స్పీరియన్స్ బాగుండేది మళ్ళీ ఇచ్చేస్తాం కదా
మళ్ళీ టై చేస్తానండి
ట్రై చేస్తా కావాలంటే కాపోతే చేయబుద్ధిగాదుగూడ
శేషను మనది అయ్యింది
ఇంతేసిచ్యువేషన్ కాదు నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి
ఉన్నా
కాకపోతే నా బ్యాంక్ అకౌంట్ పని చేయలేదు
ఉన్నా
ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఇబ్బంది ఫేస్ చేశా మీరు
అది ఆ పోతుంది అది ఆశు ఊకుల్ల
మీరు కూడా నాకు తెలిసి పేస్ చేసి ఉంటారు లాస్ట్ కి ఏటీఎం లో డబ్బులు తీసింటారు
ఏటి తీయలేదు అండి ఆ తీసా అండి తీసా బైమేసి తీసినమండి బైమేసి తీసినండి అప్పుడె ఫైనల్లీ ఏం తిన్నా వు ఆ
అంటే మీరు ఇంకా దురందర్ సినిమా ఎందుకు చూడలేదండి
ఆ... చూద్దాం అని టైంరాలేదండి ఏదో
టై టైం దొరకట్లేదా
అవునండి
అంటే మీరు డైలీ రొటీన్ ఏం చేస్తారండి మీరు
ఏం చేత్తన అంటే కాలేజ్ కి ఎల్లాలి మి బ్లస్ మీ సబ్మిషన్స్
మ్
అ
అంటే సాటర్డే సండే అలా హల్డే ఉండేద
సబ్మిషన్ లు ఉంటాయి కదండి రాయాలి ఆ
అంటే ప్రతీ రోజు ఉంటాయా
చెప్పామండయ్యి
అంటె మీరు టు ఇప్పుడు దాకా ఎన్ని ప్రొవైడ్ చెసారేమి
ప్రాజెక్టులు చూసాం అంతే ఏమి చేయలేదు
ఎందుకు చెయలేదు చూ చూడడానికి చేయడానికి డిఫరెన్స్ ఏంటి
మ్ హు మ్.. మ్
అంటే అంటే అన్నీ డేటా డేటా కలెక్ట్ చేసుకుంటున్నారా
అవును డేటా కలెక్ట్ చేపిచ్చ్ ప్రాజెక్ట్ ఏమంతైనియ్ చూసి అసలయి
మ్ అంటే మీరుఇపుడు లాస్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అయితే
అవునండి
ఇపుడు టైం దొరుకుతె మీరు ప్రోజెక్ట్ చేస్తారనమాట
మ్
డే డేటా మొత్తం ప్రుఫ్ ప్రాసెసింగ్ చేసి కలెక్ట్ చేసి డేటా ప్రిపేర్ చేసి పెట్టున్నార మో ట్రైన్ చేయడానికి
డేటా తయారు చేయడం ఈజీ ఏ బ్రో ఏ వచ్చిందో అందరూ ఓయ్ ఎంతసేపు వతుంది అని డే టా
మ్
మ్ ఆ సడి
మ్
దురంధర్ స్టోరీ వచ్చా చెప్పండి
ఆ ట్వంటీ సిక్స్ ఏంటి మళ్ళీ చెప్పండి నాకు కొంచెం క్లారిటీగా
దురంధర్ స్టోరీస్ చెప్పండి
దురంధర అంటే ఆ మన ఒక ఇండియన్స్ పై ఒక పర్సన్ అక్కడికెళ్ళి,
మ్మ్
ఆ అక్కడికి వెళ్ళాక, అక్కడ ఒక ఉంటారు కదా రౌడీ పోల్ట్. టిఫిన్స్
మ్మ్
అళ్ళతో చేరి ఆయనకు అనుమానం రాకుండా, వాళ్ళని కాపాడుతూ.
మ్మ్
పోయిం ఫైన్ ఓ న్యూ న్యూ వే కొత్త దారి కనుక్కొని నీట్ గా అర్థం గాకుండా ఓల లో కలిసిపోయాడు
వుమ్మ్
కలిసిపోయాక లాస్ట్ కీ అంటే ఇంగా, ఆ వాళ్ళు మన ముంబాయి అటాక్ చేపిచ్చారు. తాజ్ హోటల్ అప్పుడు కూడా అతను ఉన్నాడు అక్కడే
మ్మ్
ఇంకా దాంతో పాటు ఢిల్లీలో హైకోర్ట్
అ
దాని దగ్గర అటాక్ చేయడానుకోని, ట్రై చేసినప్పుడు ఇతనే బాంబులు సప్లై చేసినప్పుడు. ఇతనికి తెలేకుండా
అ
ఇంగ మీరేమన్నా కొన్ని క్లిప్స్ కూడా ఏమి చూడలేదా
చూడ
అంటే మీరు ఆర్మీ సినిమాలు అలా ఏం చూల్లే
చూత్త గాని
కిప్పుడుదా ఒక్క ఆర్మీ సినిమా గూడా చూడలేదా నువ్వు
ఆర్మీ సినిమా చూసామండి
ఆ ఏం సినిమాలు చుసావు పేర్లు చెప్పు
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
ఆ
ఆ అమర్ అమరన్
అమ్ అమరన్
అవునండి ఆ ఉహు ఇది దీని పేరు
తుపాకీ మేజర్
ఆ మేజర్ చూసామండి
వార్ మిషన్ అట్ట ఏం చూడలేద మీరు
నేను మేజర్ చూసనండి అంటే మీతు కాదు బాధ్యత ఉంది అం అమ్మేశానా
వా అవును నాకు ఆర్మీ సినిమాలంటే పిచ్చి
అ మీ దురంధర్ టూ
టూరెండర్ టూ, ఆ నేను సినిమా టికెట్ బుక్ చేస్తున్నాం వెళ్ళాలి చూడాలి మేము.
మా ఈ అభిప్రాయ
సినిమా దేనికి కాన్సిల్
అదే తెలుగులో రాలేదు అని
ఆ తెలుగు ఒకటే కాదు హిందీ వచ్చు
కొతి సవెన్ైస్ ఉద్యగ ప అ నైస్ అసాబ్
బాయ్